హలో
ఆ అలో
ఫైనలీ లాస్ట్ కాల్ ఏ అకౌంట్లో నీ కావాలంటే ఇంకా నీ ముస్కాన్ అకౌంట ఏదైనా అకౌంట్ నుండి నాకు కాల్ చేయగా ఒక త్రీ ఫోర్ అయితే ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ అని వస్తుంది కదా ఏమంటావ్
నీకు చే చేయమంటున్నావ
ఆ ఇంకానికి అకౌంట్ ఏదో ముస్కాన్ లో త్రీ చేసినావు కదా
కాదు వేరే వాళ్ళకి చేసేవాళ్ళ నీకే చేస్తే మనం మనకే వస్తది కదా మనీ
అదే అంటా ననే ఇప్పుడు ఇప్పుడు చరివు ఎందుకంటే తర్వాత నువ్వు ఊర్లో ఉంటావు నేను ఊర్లో ఉంటావు కుదరదు నేను ట్రైన్ లో ఉన్నా కూడా కుదరదు నా పక్కనే ఉంటాడు డాడీ
ఎందుకు పక్క సీట్ యేనా
స మా ఇద్దరికి కలిపి ఒక్క సీట్ ఇప్పుడు స అందుకే హాఫ్ సీట్ హాఫ్ సీట్ మా ఇద్దరికి కలిపి ఒకటే సీట్ చల్లగాద
రకు
ఊరల్లాకా ఒక వన్ వీక్ ఎన్ని రోజులు మమ్మీ ఫుడ్ ఎంత బెకార్ ఉంటుంది అనుకున్నా ఇప్పుడే ఆదన
అంతలే ఏదన్నా తెల్సాకనే అర్తమయితాయి హమ్
ఆ చల్
ఏంటి
అంతే కరెక్టే అన్నా
అ
అక్కడ మీ రాసి రా
ఫుల్ ఫుల్ టెండర్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా
సరే జాగ్రత్త ఉండు మరి అదే తండర్స్ బ్లాక్ క థింగ్స్ అట్రాక్ట్
ఆ
బ్లాక్ కలర్ థింగ్స్ నీ అట్రాక్ట్ చేస్తారు
చంప పగులుతుంది బ్లాక్ ఎస్ బ్లాక్ ఎస్
ఏ మంచిద బ్లాక్ సిల్వర్ దగ్గ సిల్వర్ లేకపోతేయా మీరుంది
మమ్మీ తెమ్మన్నది ఆసల్ ఏడంమ ఎందు కానీ
ఏయ్
మళ్ళ ఆమెకీ ఏమివ్వాలి
ఆ నువ్వు మెరూన్ వేసుకో మరీ
మీ రన్ ఏడా ఉంది నా దగ్గర
మెరూన్ కాదు ఏదో ఉంటదిగా స్కిన్ కలర్ స్కిన్ కలర్ ది ఒకటి ఉంటుంది కదా గుర్తుందా హలో
అగు తీయాలి బరుక
ఏసుకో ఇగ
హు ఇచ్చిన బుక్ తీసుకుపోతున్నా ఇంటికి చదువుకుంటా
ప్రిన్స్ ఆఫ్ పారస్ బస్ లో చదువుకో నేను కూడా ట్రైన్ లో బుక్ చదువు
టైం అవుతుంది ఆ. హలో
చ
అక్క వచ్చింది స్
ఈరోజు మార్నింగ్ నా పక్కింటి వాళ్ళు నా నేను బయటికి వచ్చి చూసాను ఈ రోజు నేను బయటికి వచ్చి అయితే మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు నా పక్క ఇంటి వాళ్ళు అన్నా కదా వాళ్ళు పైపోండి మాత్రం అ ఆ అంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడు
ఎవరితో
ఆటో
ఏమని
నేను అదే అనుకున్నా ఫస్ట్ అయితే నాకు అర్థం కాలే నాకు ఏద అన్నా నా ఏంటి ఇంకోసారి అంటే ఇది చెప్తా పచ్చ గడ్డి ఆవు ఇది మీకా మీ పైప్ లీక్ అయితుంది వాటర్ మార్పింగ్ పడుతుంది మీ గాడి తప్పుపేని
ఉమ్ ఎప్పుడు అదేనా అది లీక్ అవుతుంది కాల్ చూసుకుంటా ఏచూసుకుంటేనే ఉంటార ఎప్పుడు
ఏం ఫస్ట్ అయితే భయపడిడాను నీ గురించేమనా అనుకున్నాను
ఈ పక్కఇల్లు ఇలా మీక్ అటాచ్
సైకో సైకో ఆ నాటకాలు
ముందు ను సైకో అంటి ఆ నిన్ను చూడాలని కాదా ఇటు సైడ్ ఆమెనా
కసై అయినా మీరు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా విన్నా నేను జుగ వాడు మాట్లాడిన
ఉ
అయినా మాటాడండి ఇన్ని సంవత్సరాలు తర్వాత ఇప్పుడు నాతో కాదు నా ఫ్యామిలీతోని సంవత్సరాలు మాట్లాడ అది కూడా ఎట్లా పిలిచిద్ది తెలుసా నన్ను
ఆ
అభి అభి అని పిలిచింది ఆ అ పేరు అ ఆ
ప్రియ తెల్సా నీకు
అరే నా పేరు రాట్లే
మేబీ వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకేనా చిల్లర్ గాడు అని అన్నవ్
ఆ అబ్బా
ఇద్దరు కొడుకులు చిల్లరోల్లా
ఇద్దరు కొడుకులే ఆండి అరే ఆ ఆంటీకి బాబు వా ఆ ఆంటీకి గ్రాండ్ సన్ కొడుకు గాదు కొడుకు మంచోడే యు ఎల్ ఇ నేవీలో చేసిండు జాబ్ ఇప్పుడు రిటైర్ అయ్యిండు బ్యాంక్ లో పనిచే
ఆహా
వాన్కోడు ఆ యు ఎస్ ని మాన్కోడుకు చిల్లరోడు వాడు ఫోన్ చేస్త
అలాంటి వాళ్ళతో తిరుగితే మనది కూడా మైండ్ సెట్ ఖరాబ్ అయితది
లాస్ట్ ఫోన్ చేశారా నాకన్నా నా ష్ వానికెక్కడ కోపం నా మీద
ఎందుకు
వేరే మాటాడు
మొత్తం ఎలా ఉంటరంటే అలాంటి వాళ్ళు లైక్ ఏమన్నా మనం చెప్తే వాళ్ళ గురించి వాళ్ళు బిల్డప్ లిచ్చుకోవడం లేకుంటే వాళ్ళని తీసి ప డేసినట్టు మాట్లాడు టమట్లేస్తారా
ఆ
నా క్లాస్ లో ఒక పిల్ల ఉంటుండే డిప్లొమాలో ఆ పిల్ల కూడా లైక్ వల్ వళ్ళంత్ అంత రిచ్ ఏం కారు కాకపోతే వాళ్ళ డాడీకి జాబ్ ఉంది బట్ ఆమె ఇచ్చే బిల్డప్లకి అమ్మో అందరు ఏ సెల్ఫ్ డబ్బా ఏదేదో అని పిలుస్తారు ఆ పిల్లని అందరు అనిపిస్తున్నర్ అట్లా మా ఇలాగ ఉండదు
అ
ఉమ్
అ
ఉమ్
అదే కదా
రీసౌండ్ వస్తుందండి ఎందుకో అయిపొయినా కాల్స్ లాస్ట్ కలన్నవ్ ఇదేనా
నాదేగా నీ అకౌంట్ నుండి చేసుకో అవును లాస్ట్ కాల్ లేదు
సరే
ఇంకా అనకు వదిలేసుకుందాం
సరేలా
ఇటు పోతే భవాని
భవాని
సిల్వంకు సిల్వర్ కలర్ చేయాలా ఇప్పుడు నేను బ్లాక్ తేయ్యాల
ఏం చేసినా కల్తది కానీ బ్లాక్ చెయ్యొద్దు బ్లాక్స్ చేస్తే మ
మళ్ళీ చాలా వేడిగా ఉంటదాంటన
థెర్సామ్
సరేలే అన్న బ్లాక్ కేయను అంటే బ్లాక్ ఎప్పటి కేయ క్ అంటున్నావ
ఉమ్ డ్రెస్సెస్ స్కన్ కలర్
అట్లీస్ట్ బుర్కాల ఉండవు నైటిలా ఉంటాయి
అ నైనిక స్కూలు కూడా ఉన్న కద ఇంటికి పో నాకు వర్క్ రాసుకోన లేదంటే చాల మంది
ముందుల పా
సిల్వర్ కలర్ది సిల్వర్ కలర్దిగాదు తను స్కిన్ కలర్ స్కిన్ కలర్
స్కిన్ కలర్ ది నాకు లేనే లేదబే
అరే ఉంది తాను ఉంది కదా పీచ్ కలర్ స్కిన్ కలర్ ఏదో ఉంది నీ దగ్గర గుర్తు రావట్లేదా నేను నీకు జె ప్పినా కూడా నాకు ఉన్న బుర్కాాస్ లో ఇదే నాకు చాలా ఇష్టం అని చెప్పినా గుర్తులేదా
గుర్తుంది గాని నాదగారేంవుంది వీడ వెటింనానో గుర్తు లేదు ఎందులో అయితే లేవు అస్సల
ఓ బ్లాక్ అయితే చెప్పాను మీ బ్లాక్ లో సారీ ఓ సారి చూసాను
సరే
బైక్ పంప్
హ్మ్ హు
బ్లాక్ కలర్ దాంట్లో అగంతవాసి ఉంటవ్
ఉ చూసాను అన్నీ ఎక్కడ ఉన్నమోని
నువు అన్నీ ఒకటే కావార్లో ఏసినావు
కొన్ని కొన్ని ఒకటి కవరు ఓ స్కిల్ స్కిన్ కలర్ గుర్తొచ్చింది ఉంది
చెప్పిన గా స్కిన్ బీచ్ కలర్ ఉంటది
మ్మ్ అయితే ఒకవేళ బురుక వేయాల్సి సినా అవసరం వస్తే ఇదే ఏస్తలే
ఆ నీకు ఇష్టమా బ్లాక్ కలర్
ఈ రొండు పట్డుకుంటా ఆ రెండు మమ్మీకి ఇచ్చేస్తా అన్ని బ్లాక్ కల్ సిల్వర్ కలర్ స్కిన్ కలర్ గోల్డు
సరే సా ఎలానో అంత ఏం ఎయ్యవ్ కద నా ఇలా రోజు ఎస్
హ్మ్ హు వయ్యవలసిన సిచువేషన్ వస్ వస్తే ఇవే ఇస్తాలే అంటున్నా
సరే సరే సరే
బురకలా ఉండవు అవి నార్మల్ డ్రెస్ వేసినట్టే ఉంటది
అందుకే అందుకేండి ఆక్కల ఒక ఒకటి మరీ రా
హ్మ్ హు
ఇంగ బెటర్ కదండి బెస్ట్ అన్ని బెటర్ ఏ నాకైతే హలో
మ్మ్
ఆ జస్ట్ ఫ్యామిలీ దగ్గర కలిసినప్పుడేవు లేకుపోతే అసలు ఇయవు ఓకే కదండి ఆ కొన్ని ఇయర్స్ కష్ట పడి